హెలో హెలో హాయ్ మమత ఎలా ఉన్నావ్?
హయ్ సిరి బాగున్నాను నువ్ వ్వె ఎలా ఉన్నావు
నేను బాగున్నాను ఇంకొన్ని రోజుల్లో ఉగాది వస్తుంది కదా, మీ ఇంట్లో ఏర్పాట్లు మొదలయ్యాయా.
అవును సిరి మా అమ్మ ఇప్పటికే ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెట్ పెట్టింది ఉగాది అంటే మా ఇంట్లో చాలా స్పెషల్
నిజమే ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదలు కదా అందుకే అందరు చాలా ఆనం ఆనందంగా జరుపుకుంటారు
అవును మా అమ్మ ప్రతి సంవత్సరం ఉగాది ది రోజు తెల్లవారగానే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుంది
ఆ అవును మమత మా ఇంట్లో కూడా అదే మా అమ్మ రంగురంగుల ముగ్గులు వేస్తుంది నేనూ నేను కూడా కొంచెం సహాయం చేస్తాను
ఉ అవును సిరి ఉగాది రోజు మీ ఇంట్లో ఏ వంటలు చేస్తారు
మా ఇంట్లోనా పులిహోర బొబ్బట్లు పాయసం చేస్తారు ముఖ్యంగా ఉగాది పచ్చడి మాత్రం తప్పకుండా చేస్తారు మా అమమ్మ అయితే అసలు నేను ఉగాదిని మర్చిపోలేను అది ఎప్పుడప్ప్ ఎప్పుడొస్తుంద అని ఎదురు చూస్తున్నా ఆ పచ్చళ్ళు బొప్పట్లు తినడానికి
ఓ అవునా ఉగాది పచ్చడి చాలా ప్రత్యేకం కదా ఉగాది రోజు అందులో ఆరు రకాల రుచులు ఉంటాయి
హ అవును మమత తీపి పులుపు చేదు ఉప్పు కారం వగరు ఇవన్నీ కలిపి ఉంటాయి ఇవన్నీ మనం కొత్త సంవత్సరంలో ఎదుర్కోవాల్సిన ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా మనక్ మన జీవిత తంలో ఇలాంటి రచ ఆరు రుచుల అనుభవాలు కలిగి ఉండాలని ఆ ఈ పచ్చడి ప్రత్యేకత
ఆ అవును మా నాన్నగారు కూడా ఈ రుచుల గురించి జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇలాగే ఉంటుందని మా నాన్నగారు కూడా చెప్తూ ఉంటారు
అవును అంటే జీవితంలో సంతోషం బాధ కోపం ఆశ్చర్యం ఇలా అన్ని అనుభవాలు ఉంటాయని అర్థం ఈ పచ్చడికి ఈ పచ్చడికి అర్థం అన్నమాట జీవి సంతోషంకి తీపి బాధకి బగరు చేరు అలా సో అందుకే పచ్చడి ప్రత్యేకత ఉగాది ముందు దాని యొక్క ఆరు రుచుల అనుభవాలు అన్నీ ఎదుర్కోవాలని ముఖ్యంగా సా ఆ తొలి సంవత్సరంలో చేస్తాం అన్నమాట
అవును సిరి సరిగ్గా చెప్పావు ఉగాది పచ్చడి తిన తినడం ద్వారా జీవిత తంలో ఎలా ఉన్నా స్వీకరించాలని నేర్పుతుంది బాధయినా సంతోషమ అయినా ఏ సిచ్యువేషన్ అయినా మనము ఎదుర్కోవాలి అని చెబ తుంది
మ్... ఉగాది రోజు మీరు దేవాలయానికి వెళ్తారా
ఆ అవును సిరీ ఉదయం పూజ చేసి దేవాలయానికి వెళ్ తాము అక్కడ పిండి వంటలు అక్కడ మంచిగా చాలా సేపు టైమ్ స్పెండ్ చేస్తాము పంచాంగ శ్రవణం చేస్తారు
ల్లు అందరు వస్తున్నారా మరి
ఆ అందరు వస్తున్నారు అందరూ కలిసే ఉగాదిని సంతోషంగా జరుపుకుంటాము
అ... పంచాంగ ష్ అవును ఉదయం పూజ చేసి దేవాలయానికి వెళ్తాం మే మేము కూడా వెళ్తామన్ అందరం ఇంట్లో ఆ అన్యా అన్నయ హైదరాబాద్ నుంచి వస్తారు నేను తమ్ముడు కూడా వస్తారు అందరం కలిసి వెళ్తాము
అవును మా చెల్లెలు కూడా హాస్టల్స్ లో ఉంటారు వాళ్ళు కూడా వస్తారు అందరం సంతోషంగా పండగని జరుపుకుంటాము
పంచాంగ శ్రావణం అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పడం కదా మమత
ఆ అవును సిరి వర్షాలు ఎలా పడతాయి పం టలు ఎలా పండుతాయి ప్ర జల జీవితం ఎలా ఉంటుందని ఈ ఉగాది రోజు చెప్తారు.
ఓకే అంటే మా తాతయ్యకు పంచాంగం వినడం చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం తప్పకుండా వినేవాడు అది ది అది విని మళ్ళీ ఇంటికొచ్చి ఆ మీకు ఇలా ఉంది. ఈ సంవత్సరం ఉద్య వ్యా పారం వ్యాపారంలో మీకు ఇలా ఉంది పారం వ్యాపారం లో మీకు ఇలా ఉంది చదువులలో విద్యార్థులలకు ఇలా ఉంది. అని మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చి అందరికీ చెప్పేవాడు.
ఓ అవునా మా తాతయ్య కూడా అలా చాలా చెప్పేవారు, ఆ కొత్త బట్టలు ఇచ్చేవారు. అవును మీరు ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకుంటారా.
అవును నేను కూడా కొత్త చూడిదార్ కొనుకున్నాను మొన్నే అది ఆ అంటే కొత్త సంవత్సరం కొత్త బట్టలు వేసుకోవాల చ మంచిగా చాలా మంది చెప్తారు కదా, కొత్త రు కొత్త కొత్త మనకి తెలుగు ఇది ఉగాది అంటేనే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం లాగా కొత్త బట్టలు, తో ఆ దాన్ని స్వి దాన్ని ఆహ్ చాలని నేను కొత్త డ్రెస్ కొనుకున్నాను
అవునా నిజమా ఏ రంగు ఏ రంగు చుడిదార్ కొనుకున్నావు
త చాలా బాగుంది లైట్ గ్రీన్
చాలా బాగుంటది నీకు అవునా చాలా బాగుంటది నీకు లైఫ్ గ్రీన్ చూడిదారు ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా సిరిషా
అవును త తే కదా బందులన్ అందరు కల్ స్తారు మా ఇంటికి చుట్టాలు కూడా వస్తారు బంధువులందరు కలిసి మంచిగా అందరు కూర్చొని బుబ్బట్లు ఆ అన్ని తిని తినుకుంటూ ఆ పచ్చడి ఆహ్వా ఆ ఆన అ పచ్చడి తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారా మమత
ఆ మా ఇంటికి కూడా అందరు బంధువులు వస్తున్నారు మేమంతా కలిసి భోజనం చేస్తాము చాలా కబుర్లు చెప్పుకుంటాము అందరు కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్తాము మేము ఉగాది రోజు పొలాలకు వెళ్ళి పూజలు కూడా చేస్తారు తెలుస శిరీష నీకు
అది తెలీదు మమత మాకు పొలాలు లేవు కదా మాకు అవన్నీ తెలీదు ఓన్లీ ఆ ఇంట్లో పూజ చేస్తారు ఆ పచ్చడి చేస్తారు కు ఒక కొత్త కుండ కొంటారు కుండలో మంచిగా బెల్లం అన్ని మామిడికాయ వేప చెట్టు పువ్వు బెల్లం ఇం కా మామిడికాయ ఒక్కలు ఇవన్నీ కోసి కలిపి కారం ఉప్పు ఇవన్నీ ఎసి పచ్చడి చేస్తారని తెలుసు
ఆ మేము ఉగాది రోజు అంటే కొత్త సంవత్సరం కదా ఆ మేము చేన్లలో పొలాలలో వెళ్ళి పూజలు చేస్తారు అంటే మాకు ఈ సంవత్సరం మంచిగ పంటలు పండాలని అక్కడికి వెళ్ళలి కొబ్బరికాయ కొట్టడము అలాంటివి చేసి మొక్కుకుంటారు అంటే మన ఇంట్లో ఎవరైనా కొంచెం స్పెషల్ ఉంటారు కదా అలా వాళ్ళతోని వీళ్ళ చేతితోని పూజ చేస్ మంచి వచ్చితోని చెప్పి వాళ్ళతోని పూజ చేపిస్తారు చేనికి వెళ్ళి పొద్దున్నే నాలుగు గంటలకు వెళ్తారు నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో వెళ్ళి పూజలు చేసి వస్తారు అందరూ ఆ కుటుంబం అంతా కలిసి వెళ్తారు చాలా ఆనందంగా జరుపుకుంటాము ఇంకా ఏమంటారు ఎడ్ల ఎడ్లు తెలుసా నీకు ఆవులు
ఓకే
ఆవులు తెలుసా త్రిష నీకు వాటికి కూడా చాలా బాగా పూజ చేస్తారు వా ని ముస్తాబు చేసి అందంగా రెడీ చేస్తారు
ఓకే చాలా ఎంజాయ్ చేసే వాళ్ళము సు చదువు అది ఇది అని ఇంటికి వెళ్ళడం కూడా హాలిడేస్ కి ఇంటికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నాం కానీ చిన్నప్పుడు ఆ పండగే వేరు
అవును శిరష చిన్నప్పుడు ప్రతి పండుగని ఇంట్లో ఉండి చాలా ఆనందంగా జరుపుకునే వాళ్ళము కానీ ఇప్పుడు ఏదనా పండుగకు ఇంటికి రావాలన్నా కానీ ఆలోచించాల్సి వస్తుంది
హు నాకు ఇప్పటికి ఆ పండగ రోజు వెళ్లి బొబ్బట్లు తినాలనే ఆ కుతూహలంగా ఉంది చాలా ఇష్టం నాకు బొబ్బట్లు
అవునా పండుగ రోజులు కుటుంబ సభ్యుల్ని చాలా దగ్గర చేస్తాయి కదా శిరీష
ఉ అవును అందరూ కలిసి ఇప్పుడు ఇంటికి ఆహ్వానించుకుంటారు కదా పండగ రోజే కదా కలవడం
అవునా ఈసారి నువ్వు ఈ ఉగాద్
ఈసారి ఉగాది రోజు నువ్వు మా ఇంటికి కోస్తావా మమత
ఖచ్చితంగా వస్తాను సిరి మీ అమ్మ చేసే వంటలన్నీ తినాలి
హుహు సరే నువ్వు కూడా మా ఇంటికి వ పచ్చి ఉగాది పచ్చడి తినాలి సరేనా
ఆ సరే త్రిష వస్తాను నేను కూడా అందరం కలిసి ఉగాది పచ్చడి తిందాము అన్ని పిండి వంటలు తిని చాలా ఎంజాయ్ చేద్దాము
హ చాలా మంచి ప్లాన్ ఉగాది పండగ అంటే నే నిజంగా కొత్త ఆశలు కొత్త లక్ష లక్ష్యాలు మొదలయ్యే రోజు
అవును శిరీష
అవును శిరిష ప్రతి రోజు మనం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని నిర్ణయిం యూ అవును మమంతా మరి ఈ సంవత్సరం నీ లక్ష్యం ఏమిటి
నేను కొత్త స్కిల్స్ నేర్చుకోవాల అనుకుంటున్నాను అంటే జాబ్ చేయడానికి చాలా కొత్త కొత్తగా అన్ని నేర్చుకొని మా కుటుంబానికి
మీద ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను
యూ చాలా మంచిది నేను కూడా నా కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను శిరీష
ఉ బాగుంది మనం ఇద్దరు మన ఇద్దరికి సంవత్సరం మంచి జరగాలి తొందరగా జాబ్ కొట్టి ఇంట్లో వాళ్ళని అందరినీ మంచిగా చూసుకుందాం
అవును శిరీష ముందుగానే నీకు ఉగా ఉగాది శుభాకాంక్షలు శిరీష
నీకు ఉ ఉగాది శుభాకాంక్షలు మమత
థ్యాంక్ యూ శిరిషా
సరే మమత నేను వెళ్ళాలి కొంచెం పనింది నేను తర్వాత కాల్ చేస్తా
ఓకే శరిషా
బాయ్ మమతా.
బాయ్ శిరిషా.